హలో
హలో వినిపిస్తుందాన ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ అదే
హలో వినిపిస్తుందె
ఏమి చేస్తున్నావే
ఏం లేదె రేపు ఎల్లుండే ఇంటర్నల్ ఉంది కదా నీకి రిపోర్ట్ చెయాలి
ఎందుకు
ఇ కూడాడను వస్తారు అంటే ఆ ప్రాజెక్ట్ కి రి పో తయాలి
ఆహ అవను ఉంటాయి మీకు నా
ఆ
అంటే ఇంటి నెల అయిపోయిన తర్వాత ఇవన్నీ వేయాల
ఇంటర్నల్ అయిపోలేదు ఆ ఇంటర్నల్ కి ఓన్లీ స ప్రజెంటేషన్ రిపోర్టీస్తత అయిపోతాయి
ఊహూ
ఊ
ప్రతి దానికి వేస్తారా
ఆ ప్రతి దానికి ఉండవు అంటే కొన్ని ఇ ల్యాబ్స్ కేమో మనము ఎగ్జామ్ రాస్తాం కదా
హ్మ్
అక్కనే ఇక్కడంటాడా ప్రాజెక్ట్స్ చేసేటివి కొన్ని ఉంటాయి ఏఐ స్పెషలిస్ట్ ఎంకా ఇంజిననీరింగ్ డెవలప్ ప్రాజెక్టు రెండు ఉంటాయి ఆ రెండింటికి ప్రజెంటేషన్ ఇచ్చి చేయలీ
ఉహు కాలజ లేకపోతే ఆన్లైన్
కాలేజ్
కాలేజ్ పోయి చేయాలా ఆఫ్లైనే కదా ఆన్లైన్ ఏం కాదు కదా
ఆహ కాలజ ల ల్యాబ్ టెన్ ల్యాబ్ ల్యాబ్ టైమ్
ఆహా ఎప్పటి నుంచి మరి మీ ఇటు
ట్యూస్డే నుంచి
ఈ ట్యూస్డేనా నెక్స్ట్ ట్యూస్డే
ఏ ఈ ట్యూస్డే
ఆహా మీకు రోజు రెం అయితే అయినా అయిపోతే డబ్ నిచ్చేమం గ్యాప్ ఉండదు మాకు అట్లా కాదే కాదు మాకు మిడ్డుూ రోజు ఒకటి ఐతది
సెమ్ కి టెన్ డేస్ గ్యాప్ టెన్ డేస్ ఆ వన్ వీక్ గ్యాప్ ఉంది సెమ్ మిడ్స్ తర్వాత
మాకు ఎట్లా తెలుసా ఒకే ఈ ఎగ్జామ్ ఎప్పుడుంటే ఇంకో ఎగ్జామ్ వారం తర్వాత ఉంటది ఒక ఎగ్జామ్ ఇప్పుడుంటే ఇంకో ఎగ్జామ్ అల ఎప్పుడో ఉంటది అట్లనే వస్తాడు మే మే లోప అయిపోతే చాలు కదా అ మే నేన్ చాల హాలిడేస్ అన్నా దొరుకుతే అది యాప్టిట్యూడ్ క్లాసెస్ అన్నావు కదా
మ్
కేరీర్ రైడ్ ఆ ఏదో ఉంది అది
నీకు రాదు ఎంద్ మా కాలేజ్ కి ఓలే కదా పొద్దున బోరు కొడుతుంది పొద్దున బోరు కొడుతాదేమో అని ఉందాం అనుకున్నా
ఆ హ కెరీర్ రైడ్ అని ఉందనమాట పిన్ ట్రెస్ట్ చూసినా అనలేదా అయితే అది లింక్స్ పోస్ట్ చేయాలంట అంటే నార్మల్గా ఇట్లా పూర్తిగా ఫొటోస్ పోస్ట్ చేస్తే ట్ల గాదట ఊ గనే ఆ ఫిలియేట్ అకౌంట్ ఏదో క్రియేట్ చేసుకోని ఇట్లా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అట్లా దాంట్లో నుంచి అది లింక్స్ పోస్ట్ చేస్తే అప్ ప్పుడు అది చూసి ఆ ప్రాడక్ట్ ఎవరైనా కొంటే దాని పైన వస్తదట మనకి అంత ప్రాసేస్ ఆ మన మనకు అవసరం లేదు లే అనేసి ఇగ స ప్పుడేకా తీశేషినా
ఊ
ఎందు తి మళ్ళీ లేని పోని తలకాయ్ నొ ఇగ దానితోని
ఊ ఆ ఇంక మరి
ఆ
అదే ప్రోగ్రామ్ బైటనేమో క్లాస్ కాలేజ్ ద ఇద్దరుంటరు అనమాట కోఆర్డినేటర్లు వాళ్ళు మంచి తొందర తొందర ఎగ్జామ్ రాస్తారు పోతరు
పంచిపొయినోళ్ళగి
వాళ్ళ రోల్ నెంబర్స్ ఎట్లా లా స్టు వల్ ఎల్లి తాయినావా తొందర తొందర రాస్ చురువు తిరిగా
చెయల్ల
ఇవ్వడం అవి వాడుతాం మీకుంటదా వైవా ఇంటర్నెల్ కి
ఉంటది కానీ అప్పుడు ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ లో అయింది వేరే బ్రాంచెస్ అతుంది అని మా బ్రాంచ్ ఇప్పుడు వలకు
హు హా మంచిగా నాకైతే ఏదైనా సరే వాై్ అడిగి అడిగి చంపాలి ఎక్స్టర్నల్ కేమా వేరే కాలేజ్లో వస్తారు ఎక్స్టర్నల్ కి మీ ఫ్యాకల్టీ అడుగుతారా
హా మా ఫ్యాకల్టీ అడుగుతారు
నాకు అట్లా కాదు మాకు వేరే వాళ్ళుిస్తారు వాళ్ళు వాళ్ళకేం రాదు ఫస్ట్
మా వాళ్ళ కూడా ఆమె రాదు మా వాళ్ళకి ఆమె వచ్చి ఏమొచ్చు వాళ్ళకిం రాదు కాని అంతే బాబాద్ బ్యాచ్
అదే ఆ ఓవరాక్షన్ వుంటారు వాలు రేపు హాలిడే నా
రేపు హాలిడే
ఆ హాలిడేనే మాకతే ఆ హాలిడే నే శ్రీరామనవమి కదా
అదే
మా ఇంటి దగ్గర గుడి దగ్గర పందిర వేస్తారు ఏమంటే కళ్యాణం చేస్తారు కదా రేపు
ఆ రేపు మా హాస్టల్ లోకి కూడా గుడిలో కళణం చేేస్తారు ోడ లే టైమ్ అయితే మేము పోయవరకు పక్కకి
అవును
ఆ
రేపు ఫ్రైడే కదా
ఆ అదే
శాటర్డే కూడా కూడా హాలిడే ఇస్తారు మరి కానీ అసైన్మెంట్ ఆ రోజే సబ్మిట్ చేయాలి చేయాలని పెట్టించి ఇప్పుడు రాయాలి కూర్చొని ంత రేపు హాలిడే అయిన అని అసైన్మెంట్ ఉనాయి రాయాలి ఇప్పుడు క్యూషన్స్ ఎతుకోవాలి ఆన్సర్లు ఎత్తుకోవాలి ఆమె హాలిడేస్ ఇస్తే ఆమె లాభం అని రాయాలి లేదు అండి. మొన్నటి దాకా రికార్డులు రాసూడు సరిపోయింది. ఇప్పుడు ఇవి అంతకు ముందు ఏమో ఆ డాక్యుమెంటేషన్ డాక్యుమెంట్ చేసినాము అమ్మో డాక్యుమెంటేషన్ చేయబట్టయితే నిద్రనే లేదు.
ఉహు
పిచ్చి లేసింది ఎవరు గాని పెట్టిండ్రేమో ఆ డాక్యుమెంటేషన్ గాని
మేము ఇంకా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయలే అసలు మాక్ మా ప్రాజెక్ట్ గైడ్ ఏం చెప్తలేడు. త్రీ రివ్యూస్ అయినాయి త్రీ రివ్యూస్ సాఫ్ట్వేర్ సబ్మిట్ చేయాలే అడుగుత లేడే రివ్యూ ఫార్మ్ ఫిల్ చేయాలన్న మాట అవసరం రేపు చేయాలి దాంట్లో మార్క్స్ వేస్తారు. అది ఇప్పటి వరకు అడగలేదు
అయ్యా మరి ఎట్ల ఏందో అసలుకే మళ్ళా వాళ్ళు మనల్నే అంటారు. మీరే అడగలేదు మీరే చెయలేదు అ లాస్ట్ కి
అడిగినామమే అడుగుతే ఇంకా టైం ఉంది కదా ఇంకా టైమ్ ఉంది కదా అబ్బా
ఉహు ఒకవేళ అడగ లేదు అనుకో మీరే కదా రాలేదు మేం రావాలా మేం రావాలా అట్లా ఇట్లా అని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు.
మరి
ఇంకేం చేస్తున్నావ్ అయితే
ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు నుంచి నేను రెడీ చేయ్యాలో హలో
హలో హలో
హలో హలో
హుస్ థాట్
హలో హలో ఉన్నాయి రా లింకా ఆ వినిపిస్తుందా ఇప్పుడు
ఆ వినిపిస్
ఉమ్
ఇంత సేపు వినిపియ్యలేదు వాయిస్
హ్ హ్
మస్తు ఎండ కొడుతుంది పొద్దునే నైన్ కంగానే
అవును
ఉ ఎంత ఎట్ల ఎట్ల మండుతుంది అసల్ కి నువ్వు కాలేజ్ కు వెళ్ళటప్పుడయితే గుడ్ నైట్ ఇంకా ఎండాకి క్లాస్ లో కూసోబుద్ది
మ్మ్
ఇప్పుడు ఎట్లుంటుగా మీలు ఎట్లుంటదో ఏం
ఇంకా మార్చ్ తినదా తంట కొ ట్వంటీ ఫైవ్ డేస్ కోస్తుందంట మేము ఎప్పుడు బుక్ చేసినాం తెలుసా ఓ టెన్ డేస్ అయితుంది బుక్ చేసి మళ్ళీ పో ఏమంటారు వ త్తరో రాదో ఇంకా అనేసి అప్పుడే చేసింది మమ్మీ చేస్తే ఇగో ఈ రోజు వొ వచ్చింది గ్యాస్ అయితే రూరల్ ఏరియాస్ లో ఫార్టీ ఫైవ్ డేస్ అట అర్బన్ ఏరియాస్ లో ట్వంటీ ఫైవ్ డేస్ అట ఇంత్ ఇంత టైమే తీసుకుంటది అటుగా ఇప్పటి నుంచెళ్ళి
ఊహూ
క్వల్ నడన్ గా గ్యాస్ ఐపోతే పరిస్తి స్ధితి ఏంది ఊ అవును హోటల్స్ లల్ల దాంట్లో దీంట్లో గ్యాస్ బిల్ కూడా ఏస్తరు
అవునా
ఆ గ్యాస్ ఛార్జ్ కూడా ఏస్తునారు అదే వాళ్ళు వస్తున్నాయి కదా న్యూస్ లో అంతా
తారత్య మరి
ఆ సరే